హలో ఆ బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
మ్ బానా అండి.
ఆ అంతేనా అయిన్డ్ ఇంట్లో వాళ్ళందరూ బావున్నారా?
మ్మ్ బాగున్నరండి.
ఆమ్ మీ నాన్న మీ మమ్ మి
అంద వెస్ట్ మ్మ్ బాగున్నానండి. మీ ఇంట్లో అండి?
మా ఇంట్లో అందరు బాగున్నారండి.
హ్మ్
ఆ
హౌస్ కొన్నామండి పక్కన ఇక గొడవ గూడ అవుతా ఉంది.
హ్మ్ ఏంటండీ గొడవా
వాళ్ళు ట్యాంకీ లోడారు అండి మా బాత్రూమ్ పక్కనా
హ్మ్ఁ
బాత్రూమ్ పక్కన ట్యాంక్ లోడితే అది ఏమైందంటే గోడ పడిపోతా ఉందండి వాళ్ళు ఏమంటే కొత్త గోడ కట్టియమంటే ఇద్దరు గోడ కట్టిస్తా అన్నారు
హ్మ్ఁ
ఒపు
ఆ ఓకే
మ్మ్
అంటే వాళ్ళు గోడ కట్టిచేయెచ్చు కదా
అ హ అండి
కట్టిస్తారట్నా
కట్టివ్వరండి వాళ్ళేమో క్రాక్స్ వ చ్చినయి వెనకాల
ఆ
ఆ క్రక్ చూసి
మ్ మ్మ్ హు ఏదోనండి ఏదున్న గొడవలు పెట్టుకోకుండా సాల్వ్ చేసుకోండి.
మ్మ్ వాళ్ళు కట్టిస్తే ఏ గొడవ ఉండదండి.
కట్టియకపోతే మీరు
ఏదో అండి చెప్పలేము కదా! వాళ్ళు కటియకపోతే గొడవ కటిస్తే గొడవ లే.
ఆ ఇంకేంటండి విషయాలు?
ఏం లేవండి
హ్మ్
ఇంకేం అండి మీ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ లేకుండ బాగా జరుగుతున్నాయండి?
అవును బాగా జరుగుతున్నాయండి అవునండి మీరు పాలు తాగుతారు కదా ఏది. ఆవు పాలు తాగుతారా, గేదె పాలు తాగుతారా?
నేను ఏదైనా తాగుతానండి ఆవు పాలైన పర్లే గేదె పాలైన పార్లే
ఓకే రెండు తాగుతారన్నమాట
ఆ అండి మీరు
అవునండి అన్ని తాగాలండి నేను కూడా అంతేనండి
ఉమ్ బూస్ట్ తాగుతారా, పాలు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా అండి ఈ కాఫీ లేకుత బూస్టి ద సీక్రెట్ ఆఫ్ ఎ ఆఫ్ ఎనర్జీ ఆ
అవునండి
ఇంకా అండి ఇం
ఆ ఇప్పుడేనండి ఒక ఆ వెహికల్ నా ముందు నుంచి పాస్ అయ్యింది వాళ్ళు భలే స్పీడ్ మీద వెళ్తున్నారండి
అ చాలా సమాదాలు జరుగుతాయండి చాలా జాగ్రత్తగా ఉన్నారు
అవును ప్రమాదాలు జరుగుతాయి రీసెంట్ గా ప్రమాదం అంటే గుర్తొచ్చింది మన హైవే లోపు చాలా పెద్ద ప్రమాదం జరిగిందండి
ఏంటి
ఒక లారీ కూడా స్క్వాట రౌడ్ గుద్దేసాడండి
లారీ వోడు గుద్దేసాడ
అవును
మనషున్నాడా పోయాడా అండి
పోయాడండీ
ఉ
ఆ అవునండి హెల్మెట్ ఇటు వేసుకోలేదండి అతను అందువల్ల ఆ తలకి గాయమేసన్పరు
మీరన్న చూసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి
అవునండి అందరూ వేసుకోవాలండి హెల్మెట్ ఇప్పుడు ప్రసెంట్ సిచ్యువేషన్ హెల్మెట్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేనట్టుండాది
అవునండి తిరుపతి ఒక మా ఊరు ఒకసారి మా ఊర్లో ఏం జరిగిందని చెప్ప అనా అండి ఇక్కడ మా ఊర్లో పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేక పోతే పెట్రోల్ కొట్టివరాదండి
ఆ పట్రా అంట అండి
హెల్మెట్ల లేకపోతే
ఆ ఎందుకంటడి అలా
ఒక పోలీసా ఒక పోలీస్ ఆఫీసర్ అండి ర రో చి పెట్టారు కొంతమంది పాటించారు కొంతమంది పాటిలేదండి
ఆ మరి పెట్రోల్ ఎలా పడుతున్నారు హెల్మెట్లునాళ్కి
హెలిమిట్ ఉంటేనే కొడతారంండి
అయితే పాట్రా ఓకేనండి మంచిది అలాగే కొన్ని రూల్స్ మార్పులు చేసి అలా చేస్తేనే జనాలు కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని అ ఉండగలుగుతారు అని నా అభిప అిప్రాయం
అ అదే నిజేమే అది కాండి
ఏమండి రేస్ అవునండి రీసెంట్ గా ఏమనా టెంపుల్స్ క వెళ్లారంండి
ఆ తిరుమలకి వెళ్ళామండి రీసెంట్ గానే మొన్నే టూ డేస్ ముందు చాలా ఒక పండగ అండి ఒక పండగ వచ్చింది
ఏ పండుగ అండి
పండగ పేరు ఉగాది అండి ఉగాదికి వెళ్ళాం అండి త్రీ డేస్ సేలవాళ్ళు వచ్చాయి ఎంప్లాయీస్ కి దాని వళ చాలా రష్ అయిపోయిందండి ఫుల్ జనం టూ డేర్స్ పట్టిందండి టూ డేస్ అండి
డసా
టూ డేస్ పట్టిందండి
టూ డేస్ వరకు అవునండి మరి నాకు తెలియదుండి ఇంత ర్రెష్ ఉ ంటారనే టూ డేస్ అంటే మరీ కష్టంగా అండి ఎప్పరు
నావండి దేవుడు భక్తి వా లేదండి బయటే తీసుకున్నాం బయటే ఉన్నాం
రూమ్ ఏమన్నా తీసుకున్నారా బయటేనా
ఏదండి బైకి
మరి ఫుడ్ అవ తే ఏళ్ళకండి
ఫుడ్డు అక్కడ అన్నదానం చేస్తారంండి ఫ్రీ బాగుంటంది
ఓకే బాగా చేస్తున్నారండి మరి లడ్డు ఎలా ఉ ది
అడు కేస్ట్ అంతా మారిపోయిందండి
మరి ఏదో అల అ మీరు కాంట్రవర్సీ చేశారు అది ఎంత వరకు నిజమ అంటారు
అది చెప్పలేమండి వాళ్ళ కాంట్రవర్సీ వాళ్ళకి
కాంట్రవర్సి వరకు మాత్ర మే తెలుస్తుందట
అందే అండి అది కలిపారుంటారు కలపలేదంటారు న మ్ ఇప్పు లడ్డూతో టేస్ట్ బాలలేదండి
ఇప్పుడైతే బాాల అంతకు ముందు
ఆ అంతకు ముందు బాగుందండి
ఓకే అంటే అంతకుముందు మీరేం చెప్తున్నారంట అంటే అంతకుముందు బాగుంది ఇప్పుడు బాలేదు అంటున్నారు
అంతే
మ్
ప్రసాదాలు కూడా చేంజ్ అయ్యాయి ప్రసాదాలు దర్శనం టైమింగ్స్ చాలా చేంజ్ అయ్యాయండి హు
ఆహా ఓకే మరి ఆ మరి రేపు ఎలా వచ్చారండి బస్సు లోనా ఏదైన వెహి
బస్ బస్సు లోనేండి వెళ్ళేటప్పుడు నడుచు న్నాము వచ్చ త్రీ తథౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ
త్రీ తౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఓ అన్ని మేట్లు ఎక్కి మరి దర్శనం చేసుకొని రిటన్ బస్సులో వచ్చారు
హు
మరి ఏందండి ఎట్ట ఎక్కిన తర్వాత చాలా అలసిపోయింటారు మరీ టూ డేస్ అంటున్నారు
ఉహూ కాళ్ళు నొప్పులండి హూ హూ హ్మ్ చెప్పండి అయిరా ఏం లేదండి
ఆ ఇంకేమనా టూర్ లు ఎళ్ళారా
ఎళ్ళరా ఎళ్ళాలండి ఇంకా తిరునమలకి
వెళ్ళాలా
ఉ
అవునండి ఏమనా బీచ్లకి యాళ్ళారా
ఆ ఎలా అండి మెరినా బీచ్ చెన్నైలో మెరీనా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాగుందండి
హూ
కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి
మెరీనా బీచ్ లోనా
ఉ చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి హూ లాక్కేలి పోతాయండి
అవునండి మరి సముద్రం దగ్గర జాగ్రత్తగా ఉండాలి
ఉ చిన్న పిల్లలు ఉంటే అసలు పంపించకండి ఆ అంటే పోలీసు ఒళ్ళు అక్కడ ముందే ఉంటారు పోలీసు ఒళ్ళు కూడా రక్షణ కల్పించేదాని ంటరు చెప్తారు లైన్ క్రాస్ చేయ్యకూడదు అంటారు ఆ ఇస్తున్నారు అ అదే
చెప్పండి ఉ ఇక్కర కూడా సేమ్
ఏందా ఏందా అండి ఎందుకు అరుచుకుంటారు పిల్లలు అంతా గ్యాదర్ అయ్యి ఏదన్నా కొట్టుకోవడం అలాంటివి ఎందుకు చేసుకుంటారు ఎ
హలో సమయానికి పట్టి కదా యస్తం ఏం చేయలేం అంతే అండి ఏం చేయలేం
అవునాద మీరు చెప్పింది కూడా కరెక్టే అనుకోండి అవునండి ఏమన్నా కుక్కలని అలాగా డాగస్ ని అలా పెట్స్ ని ఏమనా పెంచ
ఇదండి
ఎందండి
నేను కాలేజీకి వెళ్ళిపోతాను
ఓ కౌ ఓకే ఓకే ఓకే మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళిపోతారండి వాళ్ళు కూడా టైం ఉండదు పెంచుకునే దానికి అ ఓకే పం
పని రెండి వాటి మెయింటెనెన్స్ కూడా ఎక్కువె ఉంటది
అవునండి తిన దాన్ని తిండి పెట్టాలి చూస్ కోవాలి ఏదన్నా స్నానం చేపించాలి ఊ
అ స్నానం చేపించారంటారా ఆ అయితే చాలా కష్టాలు వచ్చయండి మీకు
ఊ కొక్కల వల్ళ కష్టాలు పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారండి ఆ
హా అవునండి ఈరోజు అర్టిపంలు ఎంతండి డజను
ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ ఈ రోజే తీసుకొచ్చాం
ఫాటీయా ఏందండి మరి కో నటు ఉంది
ఎక్కడన తకువనేకా
తక్కువ అంట ఓ ముందు ఎక్కువ మంది ఇప్పుడు తక్
వదు ఒ ఊ
ఆ అది ఇవ్ కూడా నిజమే అనుకోండి
ఎల్డీగా ఉంటబ్లేండి ఏంటి ఊ
ఊ ఇప్పుడే జేష్ట్ ఒక కారు చూసానండి సూపర్ అ ఉందండి
ఉమ్ తందర్లే అండి త్వరలో
హా అంతే అండి కొనేస్తాం ంటారా
సరే అండి బాగాండి
హ బయంట